హలో హలో హలో హలో హలో. హలో. హలో.
బాగున్నారా.
ఆహ్ బాగున్నము మీరు బావున్నారా.
హలో
హలో
హలో బావున్నారా
బావున్నా మీరు బావున్నారా హలో ఇనవోడ్తుందా హలో ఆ బా ఆ బావున్నాం మీరు బావున్నారా
ఆ బాగున్నా మీ వాయిస్ స్స్ట్రక్ అయితుంది
ఏం చేస్తున్నావ్ హలో హలో హలో
హలో
ఏం చేస్తున్నారు
వట్టిగనే ఉన్నాం మీరేం చేస్తున్నారు
ఎంలేదు వట్టిగనే కాలి వాళ్ళు ముచ్చేట వెడ్తూన్నా అయితే మొన్న క్రి ఇప్పుడు ఓకేనా హలో
ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా లేదా
ఆ స్ట్రక్ అయితుంది
ఇప్పుడు ఓకేనా
ఓకే ఓకే ఓకే వినపిస్తుంది
ఉ ఏం చేస్తున్నారు
ఏం లేదు మీరేం చేస్తున్నారు
ఏం లేదు మా వాళ్ళు ముచ్చట్ మొన్న క్రికెట్ అయింది కదా మ్యాచ్
ఓ అవునా తిన్నారా
ఆ తిన్నా తిన్నం మీర్ దిన్నరా
అవును ఆ తిన్నాం తిన్నాం
ఆ ఏం కూర చెస్ చరు ఏమైంది
ఇగో ఇక్కడ్ నవిపిస్ తున్నారు అయితే నవ్వుతున్నామ్ ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అయితే మా ఊర్లో
ఏం ఫోగ్రామ్స్
డాన్స్ ప్రోగ్రామ్స్
ఎందుకు
అప్పుడప్పుడు వెట్టుకుంటాం మేమ్
అంటే మీరే పెట్టుకుంటారా
ఆ అవును
అంటే ఎంతమంది కలిసి
అలా మా వాడా మొత్తం
ఓహో అంటే ఎక్కడ పేట్టుకుంటరు
మావోల్లు ఒకటి ఉంటాది పెట్టుకొని ఇట్లా ప్రోగ్రామ్ చేయడానికి సో అక్కడ పెట్టుకుంటాం
ఉ హు అన్నది వేస్తారా డ్యాన్స్
అవున్ అంటే చిన్నపిల్లలు చేస్తారు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్లే చేస్తారు అన్నట్టు
ఆహా
చేయ్యాలనుకుంటే గ్రూప్ డాన్స్ పెద్దోళ్ళు లు కూడా వేస్తారు ఇంట్రెస్ట్ వాళ్ళకి ఎవరైనా డ్రెస్ వాళ్ళది
అవును
ఏమో అన్నారు మీ సైడ్
అహా మీక్ సైడ్ అట్లా కూర్ చేస్తారా అని
అవును అవును
ఉ హు
చేయ్యరా మీ సైడ్
అహా చెయ్యరు మా సైడ్ ఉమ్ అంటే ప్రతిసారి ఎస్తదా ఈసారెనా
ఎం లేదు మాక్ అప్పుడుప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు హాలిడేస్ ఇస్తారు కదా అప్పుడు
ఓహో ఎంతమంది చేస్తుర్ మర్
మా వాడా పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చేతారు
ఆహా
కౌంటింగ్ అంటే ఏం లేదు వాళ్ళ చుట్టాలు కూడా వస్తారు అన్న
ఓహో మలి మంచిగా అవుతదా
ఆ చౌత్ ఆ జరుపుతర్ బాగే ఉంటది
ఉ హు అదే మరి మా సైడ్ అట్లా ఏం జరపరు
అవునా ఓన్లీ బతుకమ్మకేనా
ఆ ఓన్లీ బతుకమ్మకే ఇట్లా వినాయచవుతికి తాంబోలా గేమ్స్ ఉంటాయి గద
ఆ మేము గూడా
ఆ అద్ ఆడ్ ఆడతాం అంటే
అవును
ఉమ్
అంతేనా ఇకేంమాడరా
అహ్ అడం మీది మీ సైడ్?
అంతే ఇంత డ్యాన్సెస్ కంబోలా గేమ్స్
ఆహా అంటే ఎందుకు ఇట్ల పెట్టుకున్నరు మీరు
అంటే పిల్లలందరు స్కూల్ కొచ్చి రోజ్ స్కూల్ నుంచి హోంవర్క్స్ చేయడం మీరే ఉంది కదా వాళ్ళ ఎప్పటికి ఫోన్ చేస్తున్నారని
ఉహు
ఇట్లా వెట్కోన్నామన్నట్
ఓహో మరి అయిన వాళ్ళ గుడా ఆనందమే గదా
హలో
హలో
వినిపిస్తుంద?
హా
వినిపిస్తుందా?
ఆ వినిపిస్తుంది. అయినా వాళ్ళగుడా ఆనందమే కదా అంటున్నా. మ్ అట్లా
ఆడుకోవాలే
అవును మొన్న క్రికెట్ చూసారా మది? చూసామ్ సినిమా చూసి ఆ చూసామ్
ఆమ్ మేమ్ కూడా చూసినం
ఉమ్ ఏం జెత్తున్నావు రా? మ్ ఎ మంచిగాడింది కదా మన వాళ్ళు
అవున ఫైనల్ వరకు వచ్చేడు మంచిగా ఆడిరు.
ఫైనల్స్ కూడా విన్అయిన్రు కదా.
అవున అవును అందుకె అంటున్నా మంచిగా ఆడిరు. ఫైనల్ వర కూడా స చెస్ కూడా వచ్చిరు రన్
ఉమ్ మీకెవరు ఇష్టం క్రికెట్ లో? ఎవరా ఆటే నచ్చితది ఎవరా ఆటే నచ్చి తది క్రికెట్ గ
ఆమ్ మా మొన్నం కోయిలిది
ఆహా
మీకు
నాక్ నాకుడ విరాట్ కోహల్ది ఎ
అవును మా అక్క ఆడతాది గదా పేషెంస్ బాగుంటాయిని
చల్ విరాట్ కోహ్లీ ఆడలేదు
ఆ అవునవును
మ్
అప్పటికే బాగా సాక్రైఫైస్ చేసేసి చేసి వచ్చిండు గదా అతను
మ్
ఉమ్
అలా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈసారి ఆల్లేదు. అయినా మన ఇండియానే విన్నైంది కదా
అవును అవునవును మన ఇండియానే విన్నాయింది
మ్యాగ్గి అట్లా ఆ
ఏంలే ఏంలే మీర్ జూసిర్రాంటున్నా
ఏమీ
క్రికెట్
ఆ చూష్నా మ్ చాయ్ దాగారా
ఆ ఉమ్ స్నాక్స్ తిన్నాముందు
ఆ మేం దాగాం ఇప్పుడే ఏం వంట చేసిర్రు తుండ్రు మధ్యాహ్నం
మేము పప్పుటమాటా ఏశినం మీరేం జేశినార్
మ్ హ్మ్
మ్
ఆ పిల్లలోచ్చారా స్కూల్లో నుంచి
ఆ ఫ్రెషప్ అయితున్నారు
హ్మ్
ఎప్పుడైనా తర్వాత డ్యాన్స్ కి తీస్కెళ్ళాలి ఈ రోజు వెట్టుకుంటమని అన్నారైతే మ్ వల్ చేయంటూన్నారు మరి అక్కడికోయినంక అందర్నీ జుశ్నంక ఇస్తాంటారో ఇయంటరో తెలుస్తది ఆ ఆ
మరి జడైరా
ఆ లేదు ఇంకా కాలేదు లేట్ గా ఉంటదక్కడని ఇంకావాలి
ఎన్నిటికి స్టార్టు
ఆ సేవన్కి
ఓహా
ఇంకా ఏం జెస్
మరి వెళ్ళండి పనుందేమో కదా మీకు
సరే అండి
సరే అండి